హలో హా చెప్పండి
ఆ ఏం చేస్తున్నారు
ఈవినింగ్ అయిపోయింది సండే గద పిల్లలతో అలాగ పార్క్ వెళ్ళొచ్చి
పార్కు ఉంద దగ్గర్లో
దగ్గర్లో ఇదే మన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జా ఉంటది కదా వాకింగ్ జాగింగ్ పార్క్ దా
ఒ నైస్ నైస్ సండే కదా ఇ ఫుల్ గా ఇవాళ జాయ్ అనమాట పిల్లలు మళ్ళ పొద్దుగాల మళ్ళ స్కూల్స్ కి వెళ్ళాలి అనుకు
ఆ హడా వీడిగ పోతుంది కదా ఎటన్నా తీసుకెళ్ళ తీసుకెళ్ళ లంటే ఇంకా దగ్గరలో ఉంది ఇంక ఎక్కడికి తీసుకుని వెళ్ళరు
అది క్లైమేట్ ఎల ఉంది రెనీ క్లైమేట్ ఇవాళ బాగా ఎండ ఉందని అనుకుంటున్నారు
ఎండ ఉన్నంత వరకు వచ్చింది ఆ ఫోర్ థర్టీ వరకు చల్లగ అయి మా ఏరియా అయితే మాత్రం అయినా ఈ ఇయరు వాళ్ళ తక్కువే అంటున్నారు అసలు ఇప్పడు వరకు వానలు ఎలా పడాలి లాస్ట్ ఇయర్ అంత బాగ పడ్డాయి
అవును చాల తక్కువ ఉంది ఎందుకంటే మరి అసలు సరైన వర్షం పడల ఇంకా
ఉ అవును పడలేదు
ఋతుపవనాలు అనేది వచ్చినాయి గాని అప్పుడే వన్ మంత్ అయిపోతుంది ఋతుపవనాలు వచ్చేసి కూడ జూన్ అంటే జూన్ ఫస్ట్ వీక్ అంటే రుతుపవనాలు అంటారు కదు
అవునవును
అ ఆ కానీ మనకు ఏందో ఋతుపవనాలు వచ్చిన కూడా అసల ఏందో ఇలానే ఉంది మళ్ళ అప్పుడే జూన్ అప్పుడే అయిపోయిందా అన్న
సమ్మర్ లాగానే ఉంది ఇంక జూలై వచ్చేస్తుంది రేపు ఎల్లుండి ను వచ్చి ఇంక జూలై మంత్ స్టార్ట్ వానలు ఎలా పడాలి జూలై మంత్ అంటే అసలు వాన్ లేదు ఏమి లేదు
అన్ని లేట్ లేట్ ఉన్నాయి ఎక్కువ ఎక్కువ ఉన్నాయి ఈ లాస్ట్ ఇయర్ నుంచి
అవును లాస్ట్ ఇయర్ ఏమో త్వరగా స్టార్ట్ అయిపోయింది రెైనీ సీజను అసలు ఆ సమ్మర్ వచ్చిందా పోయిందా అని కూడ తెలిలే ఇంకా ఇయ్యరు ఇట్ల ఉంది మరి ఏం చేస్తదో చివరికి
అయితే మనము ఈరోజు ఈ యొక్క హోటల్స్లో హైజిన్ ఫుడ్ ఉండట్లేదు అనేసి బాగ న్యూస్లో వస్తుంది
హు అవును నేను చూశాను
కదా అయితే అట్లా హైజీన్ లేకుండా అంట అన్ని సర్వే చేస్ వాళ్ళు టూ పర్సెంట్ వాళ్ళు మాత్రమే నీట్గా మెయింటైన్ చేస్తున్నారంట ఇంకా నైన్టీ పర్సెంట్ కూడా హైజిన్ లేని ఫుడ్డే ఇట్లాగ చేస్తున్నారంట
అవును ఎందుకం అంటే డిమాండ్ ఎక్కువ ఉండటం వల్ల వీళ్ళు సప్లై కూడ అదేవిధంగా నాసిరకమే తీసుకొచ్చి సప్లై చేసేస్ తినే వాళ్ళు ఎల అయినా తినేస్తున్నారు ఇంక సో వాళ్ళు కూడ పెద్దగా పట్టించుకోవట్లేదు ఎప్పుడన్నా ఇట్లా ఎఫ్ఐఎస్ఎస్ఐ వాళ్ళు పాపం దాడి చేసినప్పుడు దొరికిపోతున్నారు కొన్ని రోజులు ఎలర్ట్ వస్తుంది జనాలకి
అదే అదే అదే ఎప్పుడు వేయించినవి ఎప్పుడు కాల్సినవి అన్నీ కూడా అవి మళ్ళ అప్పుడు ఫ్రై చేసి పెట్టేస్తున్నారంట పిల్లు ఇప్పుడు మనవాళ్ళు కూడా చూడాలి ఉమ్ నాన్ వెజ్ అంటేనే భయమేస్తుంది బయట మాములు కొను కని వండుకొని తింటేనే మన చేతులతో అదే మెయిన్ హైజీ
అవును ఈ నాన్ వెజ్ కూడా మనం వాళ్ళు అసలు ఎప్పుడు తెస్త ఎప్పుడు వండుతున్నారు అనేది అర్థం అవమట్లే అసలుకి పన్నీర్ పన్నీర్ ఒకటి పన్నీర్ కూడా అంతే పొని వెజ్ తెచ్చుకుందామన్నా పన్నీర్ కూడా అలాగే చేస్తున్నారు పన్నీర్ నిండా బూజు ఫంగస్ ఇంకా అదే సర్వ్ చేస్తున్నారు మనకి
అఆఎందొ ఏందంటే ఉండ కొందికి మళ్ళా ఆ వెనుకటిఫుడ్లే వస్తున్నాయి
ఆ ఇప్పుడు అవేర్నెస్ కూడా వాటినే తినమంటున్నారు జనాలందరూ గూడా మిల్లెట్సు ఎ ఎక్కువ జొన్న సజ్జా ఇవే తినమంటున్నారు
హెల్త్ ఇష్యూస్ అనేది ఇప్పుడు హెల్త్ కాన్షియస్ కూడా చాలా వచ్చేసినియ్ ఇప్పుడు ఏందంటే ఆరోగ్యమే మెయిన్ అన్నట్టుగా కూడా కొంతమంది అయితే మళ్ళ వెనక కటివే ఫాలో అవుతున్నారు
అవును కొన్ని రోజులు బతికినా హెల్దీగా బతుకుదాము ఈ మందులు మాత్రలు మనకెందుకు హాస్పిటల్ కొంతమంది ఉన్నారు ఆ పర్వాలేదు అవేర్నెస్ అనేది స్టార్ట్ అయింది అంతవరకు గొప్ప విషయం
అదే వాకింగ్లకి వెళ్ళి ఆట్కెళ్ళి వీట్కెళ్ళి అండ్ ఫుడ్డు సలాడ్ లు రూ పంలో తింటూనే ఇంట్లో ఉండే డైట్ తోటే చాలా మంది తగ్గిపోతున్నారు
అవును
ఇంకా అయి అయితే అయ్యింది ఈ హార్ట్ ఎటాక్ లు ఎమర్జెన్సీ హార్ట్ ఎటాక్ లు అనేది అవి కూడా వస్తున్నాయి కదా
ఏ బ్యాడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్ల వస్తాయంట అవి అవి తగ్గించుకోవడానికి ఇంట్లో చేసిన చిన్న చిన్న మిల్లెట్స్ తోటి చేసిన ఫుడ్ ఎక్కువ మనకు గానుగా ఆయిలె వాడమంటున్నారు గానగాయలు ఒక స్పూన్ వాడినా గానగాయలే వాడండి మీరు అని చెప్తున్నారు కదా ఇంకా అవి కూడా కొంచెం ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడు సిటీలో కూడా వచ్చేసినాయి మిల్లు మిల్లు గానుగ మిల్లులు అంటే ఎద్దుగాను కాదులే గని
అంతే మరి ఎక్కువ ఇప్పుడు ఈ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఒక ప్లేట్ బజ్జీ తెచ్చుకుంటే ఆ ఇరవై ముప్పై రూపాయలు ఏదో తక్కువకు వస్తున్నాయ అనేసి ప్రతిసారి తెచ్చుకోని తిను అదే ఇప్పుడు దగ్గర దగ్గర ఇరవై ఏళ్ళ ఖర్చు వస్తుంది హాస్పిటల్
అవును కరెక్టే అది
ఓ అదే మీరు స్ప్రౌట్ట్స్ ఇట్లాంటివి మంచివి తీసుకొని చేసు కొని ఇంట్లోనే అట్లా జేస్కొన్ దింటే ఆ మనీ సేఫ్ అవుతది హెల్త్ ఇష్యూస్ కూడా ఉండవు గదా
అవును చాలా వరుకూ అట్లే చేస్తున్నారు కాతే నోటి ఇంకా యాటంర్ జిహ చే పళ్య ఏమో అంటారు గదా అది చంపుకోలేక ఇగ ఏదన్నా ఇప్డన్నా ఎళ్ళీ తినేవాళ్ళు ఇగ తప్పనిసరి తింటన్నారు
అవును
మెయిను ఈ పానీ పూరి అనే ఒక పదార్థం వచ్చిన్ తర్వాత ఇంకా అసుల్ జనాలు నోటికి గానీ చేతిక్ గానీ హద్దు లేకుండా పోతున్నార్ అస్లా
ఊ అదొహటి ఈ సమొసాలు ఆ సమ్మ ఇవన్నీ ఎలా అంటే వాళ్ళు ఆయిలూ డీప్ చేసిన్ వాట్లోనే మళ్ళా డీప్ చేస్తున్నారు గదా అట్లా ఒకటికి రెండు సార్లు మూడు స ర్లు అట్లా చేస్తూ ఉంటారు అవి ఏందంటే మనకు తిన్నప్పుడు రుచిన్ జూపిస్ స్తాయ్ అవి లోపలికెళ్నాంక వాటి పని అనేది మొదల్ బెడుతాయ్
మదలువెడతయా అవును అది గూడా ఇప్పుడు వాళ్ళు హోటల్స్ లో వాడే ఆయిల్ గూడా జెన్యుూన్ ఆయిలు గాదు అవి ఏంటో ఈ వ్యర్ధాలు మాంసం వ్యర్ధాల్ నుంచి దీసిన ఆయిలూ పిచ్చి పిచ్చి ఆయిలంతా ఆ తీస్కొస్తున్నారంట అది తినేట ప్పుడు మరంత రుచిగా అంత మసాలాలేసి పెడుతున్నాడు మనకి ఆ ఎఫెక్ట్ దెలీకుండా రాగిచ్చేటప్పుడు బానే ఉంటుంది తర్వాత స్టమక్ అప్సెట్ అయిపో
తవును వెంటనే తెలిసిపోతుంది ఆ మధ్యకాలంలో ఒక్సారి ఇట్లనే చాతగానప్పుడు తెచ్చుకున్నాము ఇంకా ఏమోలే బయటకెళ్ళే అంత లేదని ఊర్లో ఎప్పుడు ఎప్పుడూ ప్రిఫర్ జేయ్ మూ సడన్ గా చేపిస్తే వెంటనే అది ఆ తీసి ఆ వేడి చల్లార్న్నాకా దాంది బయటబడింద్
హూ లాస్టీయర్ అలాగే మా అబ్బాయ్ బర్త్ డే అనీ చిన్న రెస్ట్రెంట్ చిన్నదే ఎంతో దూరం గుడ ఎళ్ళల ఇంటి దగ్గర్లో ఇంక పేరొద్దులే గాని దగ్గర్లో ఒక రెస్టారెంట్కి ఎళ్ళాం ఎళ్తే అక్కడ మేమేమి ఆడ్డర్ జేయ్ల రెండు బటర్ నాండ్లు ఒక పాలక్ పన్నీరు
ఉఆ
అస్సల్ ఆ పన్నీర్ తిన్నా తర్వాత ఇగ మా అబ్బాయ్ కడుపులో నెప్పి స్టార్టయ్యింది ఇంటికొచ్చిన్ తర్వాత ఆ పన్నీరంటే నాల్గ్ ఇంట్లో మనం జేస్కునేది బా కొన్ సాఫ్టు సాఫ్టు గా బావుంట ఏదో రబ్బర్ లా ఉంది అక్కడే డౌటొచ్చింది ఇంకా రెండ్రోజులు ఎళ్ళల స్కూల్ కి
ఓకే
ఇగ అట్లా అంతే చిన్న చిన్న మాట్లు గూడా అంత మనం మన్ నార్మల్ గా కొంచం హెల్తీ ద్గా తీస్కుందామని పాలక్ పన్నీరు వెట్టుకున్నాం అంద్లో గూడా ఇలాగైపోయింది ఇది ఏది నమ్మడానికి లేదు బయట ఫు దంటేనే మనం విషం దీసుకుంటున్నాము అని మైండ్ లో ఫిక్స్ అయిపోయే వెళ్ళిపోవాలి రెస్టారెంట్ కి ఏళ్ళేటప్పుడు
ఈమే అంతే అంతే ఏదున్నా గ్రీనరీ గ్రీనరీ ఎంత గ్రీనరీ మనం అట్లా జేస్తే ఇంకోటి రెైనీ సీజన్ అంటే రెైనీ సీజన్ గూడ అంత ఎక్కువ స్టార్ట్ అవ్వలే ఇలా వేస్తే మరలు వస్తాయిలే అనుకోడానికి ఇదోకటి మనకి డ్రాబ్యాకైయిపోయింది ఈ సారీ
ఎక్కువ ఇప్పుడు ఇంగా మునగాకుతో జేసిన ఈ రెస్పి రెస్పిస్ తినమంటున్నారు అన్ని విటమిన్ కవర్ అవుతాయి మీకు మల్టీవిటమిన్ విటమిన్ టాబ్లెట్ ఏయ్యక్కర్లేదు ప్రతీది అందులోనే వచ్చేస్త ఉంది బాగా తినండే అన్ జేప్తున్నారు
అవును
మనకేమో ఊళ్ళలో దొరుకుతాది పై విలేజెస్ లో మా అత్తగారింటికాడ ట్లా గానీ ఇక్కడ దొరకదు
హ్మ్
అది ఒకేసారి తెచ్చుకొని పెట్టుకుందామన్నా గూడా మనకు అంత దొరకదు ఇక్కడ
ఉమ్మ్ అవును అది చాలా మంచిది హెల్త్ కి అది ఒకటి కొన్ని కొన్ని ఉంటాయి గదా అన్ని సీడ్స్
అవును ఉమ్మ్ సీడ్స్
సీడ్స్ అన్నీ గూడ ఎలాంటివి ఇవీ ఉలవలనీ అలసందలనీ
సిగ్స్ ఈ మన సూపర్ మార్కెట్స్ లో గూడ అమ్ముతున్నరాయి మిక్స్డ్ సీడ్స్ అమ్ముతున్నరాయి
ఆ అ మంచిగా లైట్ గా ఫ్రై జేసేసి ఆ రెండు ఎండుమిర్చి అన్ని ఏసి ఒ కప్పు ఒమ్ మాడిచిన కారంలాగా జేసుకోవాలి ఒక ముద్దలో కి
అవునవును
ఇంకోటి గా ఇది మనకి ఇన్ఫెక్షన్స్ గదా ఇప్పుడు రెైైనీ సీజన్ గాబట్టి ఇవి గార్లిక్వి రోజు రెండు రెబ్బలు తొక్క దీసి అన్నము అయిపోయే ముందు అన్నం మీద పెట్టేస్తే మెత్తగా అయిపోతాయి
అవునవును
పచ్చివి తింటేనోనూ కడుపులో మంట వస్తది గదా
అదే అక అక అవును ఇలా ఇరిటేషన్ గుంటది నాలుకంతా తిమ్మిరి తిమ్మిరి గైయిపోతుంది
అందుకనేసి ఏం జేయాలంటే డైరెక్ట్ రైస్ మీద అట్లా బెట్టుకొని తీసుకోవాలి ఇప్పుడ ఏంటంటే మన ఫిష్ ఫిష్ గూడ నచురల్ ఫిష్ కావాలి ఫిష్ గూడా కలుషిత అయిపోయినయ్
ఫిష్ అసలు ఒరిజినల్ ఫిష్ ఎక్కడ దొరుకుతుందండి బాబు
అది సముద్రం అటువైపు ఇటువైపు డైరెక్ట్ పట్టే వాళ్ల దగ్గరికేళ్ళిపోవాలి ఊరావతల కొన్ని ఉంటాయి గదా పోన్స్ అక్కడ నుంచి దేచ్చుకుని అది నెలకొకసారి దిన్న ఆ యొక్క ఫ్యాటీ ఆయాసిడ్ స్ బాగుంటాయి వాటిలో
ఇప్పుడున్న బిజీ లైఫ్ కి అక్కడ అంత సిటీ అవుట్కట్స్ వెళ్ళిపోయి అవి తెచ్చుకోవాలంటే అసలు మానేయటమే బెటర్ అనిపిస్తది
నువ్వు బయటికేళ్ళినప్పుడైనా కొంచెం ఎందుకంటే ఆ బ్రెయిన్కి గానీ వీటికి గాని అప్పుడప్పుడు పడాలి ఇప్పుడు గుండెకు కూడా అదే మంచిది అంటున్నారు కదా
అవును
ఇంగ ఈ ఇవే ఉన్నాయి నాటు కోళ్లు ఇంకా నాటుకోళ్ల మీదే ఉండాలి బోన్స్ అయినా కూడా సూప్ తాగడం మంచిది
ఆ అవును ఎట్లో నువ్వు ఎంత చెప్పినా సిటీలో మనం హండ్రెడ్ పర్సెంట్ అయితే జెన్యున్ గా అయితే దొరకదు ఏది కూడా వెజిటబుల్ తో సహా జన్యుూన్గా ఏది దొరకదు కాస్తో కూస్తో
ఫుడ్డు ఫుడ్డు ప్రభావమే మనకి ఏది ఉన్నా కూడా
అవును పాతకాలం వల్ల లాగా కొంచెం డైట్ ఫాస్టింగ్ మెయింటైన్ చేయడం బెటర్ ఏమో అనిపిస్తుంది
అంతే ఒక పూట అన్నం తినాలి అది ఇంకో ఏం లేదు జొన్నన్నము సజ్జన్నము రాగి అది అది తిన్న రోజు నాకు బాగుంటుంది అలవాటు చేసుకున్నా
అవును పిల్లలకు కూడా ఎక్కువ అవే వాటిని సజెషన్ ఇస్తున్నారు పిల్లలకి జంక్ పెట్టకండా అని
సరే మరి ఉందామా
ఆ ఓకే
ఆ